ఆ ఆ
ఆ ఇనబడుతున్నదా
ఆ ఏం చేేతాలు
నీకు ఉంది గాని పో ఇప్పని కలే బోర్లు తోమాలి నిమ్మళంగున్న నేనే ఏం నిమ్మళంగున్న చేనుకిర్రా నేనుకూడా ఖాలీయే అదితు పద
అదే అదే ఆ ఏ ఇంకెవరికైనా చేసినామా ఫోను
నీ నేను ఎవరిళరు నీకు నిన్న చేసిన మళ్ళీ నేనే వెయ్యాలి నిన్నను వెయాలి అ వచ్చింది పూర్ణిమక్క చేస్తే అదిపోయింది కళ్యాణీ చెత్తే బిడ్డ పో మొక్కజొన్నకైతే అటు అదే పోన్ చెయ్ ఇకపోయినంత వాళ్ళ బా బావది పిల్లల్తో మాట్లాడాలని కొన్నరు కళ్యాణ అక్కనది అందుకోసంమని ఇద్దరికి చేసిన వాళ్ళు మళ్ళ వచ్చినప్పుడు చెస్తా కార్నర్
ఆ అదే అదే నలుగుర్నె పెట్టుకో నలుగు ఒక నలుగురినే పెట్టుకో నలుగురిని పెట్టుకుంటే ఒక్కొక్కరికి ఐ చెయి
మీ ముగ్గురు రైనే ఇప్పుడు సామాంతక్క వాళ్ళ బావ కుపోయింది మీ ముగ్గు ఫోన్ నెంబర్ ఫీడ్ చేస్ ఇనగా మీ ఇద్దరు పెళ్లి చేసేటప్పుడు కళ్యాణి కళ్యాణి పీరియడ్లు చేత్లో అని ఆయదు అందుకని ఆయ నేను అందుకే ఆలోచించి పోతేనే చేయలేదు లేతే మీకు పొద్దనుంచి చే ఎప్పుడో ఈ పాటకి అయిపోవు
ఆ నాలు ఇగో మేము తినేసరికే నాలుగయింది తినేసరికి లాలుగైంది ఇప్పుడే ఆ ఉగాది పండుగ మే ఎప్పుడైనా ఒక్కసారే అక్క దీపం పెద్దదీపం పెడతదిగా అత్తమ్మ
పెద్ద దీపం పెట్టు ఎక్కడ పెడ్ మళ్ళా వాళ్ళింటి కాడ్నేనా
అత్తమ్మోళ్ళింట్లోనే ఎప్పుడైనా అత్తమ్మోళ్ళింట్లోనే ఆ ఏటా అత్తమ్మ వా పెద్దోళ్ళు ఉండగా పెట్టుకోవద్దట మనం
అంటే ఇప్పడి అంటే ఎవరింటికి వాళ్ళు ఉద పచ్చడి అని
ఏ మొత్తం ఆడ్నే చెత్తవ్ పొద్దునింత ఛాయ పెట్టుకున్నది
అంతేనా ఏం చేసి బాధ చెప్పల్లా వాళ్ళు వేసినట్టు మే బతకాలి ఇయాలా చేసినట్టున్నరుగా బచ్చాళ్లు గూడ
మేము ఈయాలే చెత్తాం మాకు ఒక రోజ మందుగా ఇయలా చెత్తాం రేపు చెత్తాం
మళ్ళ రేపు కూడా చెత్తారా
రేపు పచ్చడి చేత్తవు మళ్ళ బచ్చాలు చే తవు మరీ జ్ లేట్ ఎందుకు అయిద్దంటే ఇస్ ఇస్తరాకులు కుట్టుకొని తింటాం మేము ప్లేట్లల్లో వీటిలో తినం ఇస్తరాకులు మా మ మర్రాకులు తె చే ఇస్తరాకులు కుడుతాం కుట్టి వాటిలో తింటాం అందుకు మాకు లేట్ టైయ్యింది
ఇంగో మీ పని మీర్ చే
ఆ
పని చేసే ఆకే ప పక్కలో మళ్ళీ సాధేసి ఇది చేసే యాలకే సరిపోతాది ఇంగా పొద్దు నుంచి మరి ఏ పొద్దు నుంచి ఏం తినకున్నట్టు సున్నారు గయ
ఏమి లేక వాటి ఛాయమీదనే ఉన్నాం
అంతేనా
ఆ చాయ్ మీదనే ఒక్క పొద్దులే
ఒక్కపొద్దులు మరి ఇప్పుడు అన్నం తింటాదా అట్లా యావ్ యావ్
ఏ లేదు తింటాం అక్క బచ్చాలు తింటాం అన్నం తింటాం సాయంత్రం మగోళ్ళు తినరు ఇష్టం కొంతమంది వడ్ల పని అసలు వాళ్ళ పని చేసేటోల్లు తినరు సాయంత్రం అప్పాలు తినుంటారు బచ్చాలు తినుంటారు ఏ కొంతమంది ఆ పని చే అంటారు తింటారు మొగోళ్ళు మనం ఏం లేదు ఆడోళ్ళది ఏం లేదు తినుడే కాపోతే దేవుని పెట్టుకునే దాకా పస్తు
ఉమ్ దేని కోసం తెత్తారు వాటిని మీరు ఆకుకాకు లేదు తింటూ తెచ్చి పట్టకపోతుండ జెస్ట్ స ఎలా
అవునవును అవే పెడతాం అక్క ఈ దేవునికి పెడతాం ఎర్ర పూలును ఉ పూలును తెల్ల పూలు పెడతాం ఇదేవి అది ఇయ్యర్ పెడతాం అవేవో పూలొక్క ఓయ్ ఇక్కడ పెట్టేయ్ పూలేంటియే మీయ మీయన్నది ఆలోసన్లు నడుసు అర్ధం గాల ఆహా మోతుకు పూలును ఏదో గిర్దర్ పూలటక్క నగ్ దాన్ పేర్ దెల్వాదు మోతుకు పూలైతే పెడ్తాం ఇంకో తెల్లపూలు గిరిధార్ పూలట వాటిని పెడతాం
మ్ హు అది ఎప్పుడు పట్కపోతారు అన్నదే ఏ ఆలోచించలె ఇందుకానా ఆలోచించించయి
పెడతాం ఇయలా పడి ముద్దలు చేస్తాం వెల్ళ అన్నం వండి వట్ట అన్నం మెత్తగా ఒకరు ఇంట్లో ఎవరైనా మొగోళ్ళు కూర్చుంటారు దేవుని ముందు వాళ్ళకి అన్నం ఇట్లా ఇస్తరాకులు పెడితే వాళ్ళు ముద్దలు చేస్తారు బెల్లం ఎస్తాం ముద్దల్ చేస్తారు ఇట్లా ఎంత మంది అండి అన్ని ముద్దలు దేవునికి అవి ఉన్న బచ్చాలు బెల్ అదే ఇది పచ్చడి ఉగాది పచ్చడి
నేను బాగానే ఒప్పుతో చేయాలిగా
ఓపికంటావు చాల ఉండాలి ఏ ఛాయిలు త అవతాం లే ఒక రెండు ఇ చాయల అయితే తాగుతా పొద్దున్నే ఒకటి తాగుతాం మళ్ళీ పదకొండు పన్నెండుడింటి వరకు అత్తమ పెడ్ అ వాలెంట్లా పోయాక అడద అవుతా ఇక వాటితోట వాటితోట ఉండాల్సిందే ఇవాళ
ఓఓ
ఒకక్కడి చెప్పు రాందు
ఇబందులే ఎకువగా పనులే
ఆ అదేక్క
మరి మీ పంపిపీ మరి మార చిటీకి
ఆ ఇంటికి తీసుకొచ్చిినక పొద్దున అై చుట్టిని
తీజ ప చ
ఆ పోొద్దునా పోొద్దునా
ఎట్లాగ రెండు రోజు సెలవేగా రేపు ఒక్కరోజు మన ఇళ్ళుండదా ఆ ప్రదస్ ప రామ్ దాన్ జరిపి
ఆదివారం ఆదివారందాకా సెలవు లే ఇటన తీసు కచ్చిన పొద్దున
అదేలా అందుకే ఎట్లా కదులుతది ఎఓ అదిన్న బా ఇదట్లా పంపించినం పంపికు ఉన్నారేమో పోయిలా పోసర వాంపక
ఆ లేదు లేదు ఇ రే లేదు లేదు అందరిని మ పిచ్చిలలకు అందరు వళ్ళు ఒక పదో తరగతి పిల్లలే ఉన్నారు
ఇద పిల్లల అందరు వెళ్ళిరా
అందని పంపిలుు
అంద మాతనా అదే పంపి ఒసారి ఫ యురుళ్ళ అంటే నాలుళ వసాల తెలచ్చ నాలుగు హింగిమయితే
అయితే మైనార్టీ స్కూళ్ళకే ఇచ్చలే వేరే స్కూళ్ళకి ఇయ్వలే ఎందుకంటే రంజాన్ ఉంది కదా కలిసి అందుకే చిల్లిగా లే లేకపోతే ఆ లేకపోతే ఇయకపోదురు మామూలు ఉగాదికి ఒక రోజు ఔటింగే ఇంటి వం లేదు అవుట్ ఇంక ఒక పూట ఉంది అట్లా నాలు మంచిగానే ఉంది అక్క మంచిగానే ఉంది తిండి ఆ తిండి మంచిగానే ఉంది. చదువు కూడా ఫస్ట్ ఉంటది మంచిగానే ఉంది ఒంటికి బర్తా అందిలి బక్క యితే భయపడవ మంచిషునే వంది అ మ జు పెడతారా అక్క తిడి కూడా ఫుడ్ బాగుంటది పొద్దున్నే టిఫిన్ పెడతారు భోజనం పెడత్ రు సాయంత్రం ఇంత స్నాక్స్ పెడతారు రాత్రి భోజన అ మ దూరమన్న బాధదాప పిల్లకి ఫుట్బా అనే పెడతారు
ఇ ఏ పలా ఇబ్బంది ఇబ్బంది లేకుంటే ఏం లేదు నిన్న ఒక అమ్మాకి బాధక బాసదవ సచ్చిపోయిందంటే బాదనిపిచ్చి నాకు అమ్మాయికి జ్వరం వచ్చిందట్రా
ఆ
సెకండ్ ఇయర్ చదు అవుతంది ఎజాన్ ఇడ అక్కడ బా లో మనళాకు విల కైపినంకు వాళకు వెడతడు మనకి ఇక్కడ అయిపోనాక బాగా సాధితన అన్నాడు బాసర్ లో సగం సగ లే ఎగ్జాపుల్ అయితే జ్వర ముతా జ్వర మ తన్నడంలో రెండు రోజుల నుంచి ఏగా అంట టాబ్లెట్ వేసుకున్న రెండో రోలునుంటి టాబ్లెటు
హమ్
అయితే జ్వరం దక్కుతాలే నూట నూట రెండు నూట ఐదు అట్లా ఉంటుందట కానీ మా డాక్ట కడిపోయి ఇంజెక్షన్ ఎపిచ్చుకుని ఉంటాడా ఏ విస్కుల్ మరి ఏమైనా రియాక్షన్ అంటే అయిందనికి ఆళ్ళ పిల్లందర అంట రియాక్షన్ అయింది అందుకే కిందన వాళ్ళు అంటారు తర్వాత వాళ్ళు రిపోర్ట్ చేసి మీ బ బ్లడ్ క్యాన్సర్ అని చెప్ప చెట రిపోర్ట్ చేసే టెస్ట్ చేసే పిరట
నిజేమేనా మరి
ఏమో ఏంతెత్తరో ఇయాలా పోలీసులు మొత్తం కాలేజీలో ఉన్నరు ఇగ
హు ఒకటేసారి సీరియస్ అయింది బ్లడ్ న్సర్ అంటే ఒక మస్సలు
ఆ అమ్మాయి మరి మరి యాక్ట్ వేసింది బాగానే ఉంటది పిల్లలతోటి వాల్ల క్లాస్ నుంచి ఎప్పుడు యాక్టివేషన్ మంచిగా ఉల్లాస ఉత్సాహణ మ
ఒక్క తె కొన్ని క్యాన్సర్లు ఏం చేస్త తంట పానం తీశాకే తెలుస్తుది క్యాన్సర్లే అంతా ఇప్పుడు అయితే మనం జ్వరమేయ్య కదా అని కొకి నెగలెక్ట్ అంతంది కూడా అమ్మాయికి జన్మ వచ్చి ఉంటుది కానీ వీళ్ళు ఎవరు పట్టిచ్చుకొని ఉండరు నాకు తెలిసి అంత సవేర జం అంత గడ్డి, ఆ గడ్డి పక్క పొంటి మొత్తం మొత్తం రోడ్డు ఉన్నది కొంచ కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది ఇ క్యాన్సర్ ఎప్పుడ అయినా మనకి
వాళ్ళ ఏమ రా ఏం లేదు మా పేరట్స్ తల్లుదండ్రులకు చెప్తారు
అయితే పోస్ట్మార్టం చేస్తారుగా పోస్ట్మార్టం చేస్తారుగా అమ్మాయిని
ఏం మరిగా మనకు అన్ని తెలువది కానీ ఇయ్యాల అయితే ఆ స్కూల్ కాలేజ్ లో మెత్త పోలీసులు అది పిల్లల ధర్నా
అంతే ఈ పిల్లల ధర్నా అంటే ఇక మరి ఇగ అమ్మాయి ఎవరి తప్ప ఏం లేదు రెండు రోజులలకు ఎవరమైనా అంతా పట్టించు కోరు ఇగ ఆ అమ్మాయికి ఏదో ప్రాబ్లమ్ ఉన్నా లేపోతే మన మరిే మందు గిట్లే ఏం అన్న తాగింది అట్నా
మనీం జ్వరమే రాత ఎగ్జామ్స్ బాగానే జరం వచ్చే జరం వచ్చి అంత అంత ముందు కంటే ఒక ఇ అమ్మాయి కత్తి తోటి పొడుచుకుని చచ్చిపోయిండు తే ఏమో రా ఇంకా చెప్పలే ఏదో టైమ్ ఉందన్నది అన్నారు మొన్న అయితే అడుగుతే అదే క్యాన్సర్ క అయి వాటికి
సర్వైకల్ క్యాన్సర్ ఏంచండి అ వేదుో అన్ అను కొని ఊకో కండాక్క
ఆహ అది పద్దెంది సంవత్సరలా లోపేనట్రా పద్దెంది సంవత్సరాలు మామ్మ ఈ దాటినాయి కదా
ఏం కాదు అయితే మీరు చెప్పేది ఎట్లా చెప్పాలి తెలుసా నేను చెప్ చెప్పేది విను అది పెళ్లిి గాని ప్రతి పిల్లలకి ఏంచే ఇంజక్షన్ అయితే డోసు అందరికి రావాలని ఓన్లీ పద్దెనిమిదిిలకు పిల్లలు అంటాళ్ళు గాని గవర్నమెంట్ ఇంక సంవత్సరానికైనా ఇరు పెళ్లి కాని పిల్లలందరికి ఎంచుకతది చూడండి ఎయించాలి పిల్లలకు అది మంచిది మన
నిన్న మొన్న నిను నరసిన అడితే అదే చెప్పింది నాకు నిను అడిగిన ఇట్లా మా అమ్మాయి వాత్తది ఇప్పుడు ఎపి యిత్త అంటే పద్దెనిది ఎన్ని సంవత్సరాలు అడిగింది మొన్న అడిగితే పద్దెనిమిది పన్ ఇరవై సంవత్సరాలు మీ పద్దే పద్దెనిమిది సంవత్సరాల మీ అన్న అంటే ఆ పద్దెనిమిది సంవత్సరం లోపలా తవన ఆవన్నది అమ్మాయి
లేదు లేదు అయితే ఇప్పుడు ఫస్ట్ ఒకటేసారి రావు కదా పైనుంచి మెడిసిన్ కాబట్టి తర్వాత మళ్ళొస్త ది ఇప్పుడు పోలియో చుక్కలు ఎట్లానో పోలియో రాకుండా సర్వైకల్ క్యాన్సర్ ఆడ పిల్లలకు రాకుండా అది కచ్చితంగా ఏయించే ఇంజెక్షన్ అది ప్రతి ఒక్క ప్రతి ప్రతి ఒకరు ఇప్పుడు నువ్వు నేను కూడా వేయించుకోవచ్చు మనకు ఫస్ట్ టేస్ట్ చేస్తారు ఆ గవర్నమెంట్ హాపిటల్కి పోతే ఏంచేస్ ఇం ఒక పదిహేను మందలు ఉంటది ఏష్ సో పాబ్లి ననే ఆ టేస్ట్ ఎ అయితే మనకు లేదని తెలిసషిందనుకో
అవ్
లేదని తెలిస్తే మనకు కూడా ఆయన చె క్షన్ అయితే మనకు ఎళ్ల కాలం సర్వైకల్ క్యాన్సర్ రాదు గర్భసంచి కింద ఉంటద అన్నది సర్వైకల్ అంటే
అదే మొన్న మాక్కకు వచ్చింది
అవ్ నా అక్క అది మనకు అది మనకి ఏట్లోస్తది అంటే పెళ్ళైన వాళ్ళకే వస్తు సరే చెప్పాలంటె ఇప్పుడు నేను అన్నది నాకు నాకు కూడా ఇప్పుడు నాకు లేదని లేదు నీకు లేదని లేదు అది బయట పడదు సర్వైకల్ క్యాన్సర్ కొన్ని ఏళ్ల మీద బయట బడుతంది
అస్ అదే మొన్న అదే మాటలు
రేపు మాట్లాడుకుందాం పదకొండు నిమిషాలు మళ్ళ రేపు మనకో టాపిక్
రేపా
దొరకాలి మీక్ మీతో మాట్లాడే టైమ్ అయింది పదకొండు నిమిషాలు దాట్ పేయింది అయితే ఈ టాపిక్ గురించి వచ్చి మాట్లాడుకోవాలి. సర్వే పుల్ క్యాన్ ఈ ఇంజెక్షన్ ప్రతి ఒక్కరూ ఏయించాల్ కో ఎంచుకోవాలి పిల్లలు ఖచ్చితంగా
ఆహ్.
అయితే పద్నాలుగు అన్నారు కానీ అట్లా కాదు మ్యాచ్. మెచూడ్ అయిన పిల్లలు కానించి స్టార్ట్ చేస్తారు ఇంకో సంవత్సరానికి పోతే. ప్రతీ ఒక్కరికి ఎత్తారు గట్ల సరే అక్
నువ్వు ఒత్తిన ఒత్తాలా నిన్న హైదరాబాద్ ఉమ్ హుహు సరే ఉమ్ సరే ఆ.